హలో
ఏం చేత్తన్నావ్
మందులేస్కుంటన్న
సౌండ్ డిస్టబెన్స్ ఉండొద్దు సౌండ్ రావొద్దు డిస్టర్బెన్స్ ఉండొద్దు చుట్టుపక్కల నువ్ సౌండ్ చెత్తానవ్ ట్యాబ్లేెట్ల సౌండ్ ఎస్ కో ఎస్కో
మరి చెప్పు
ఏం లేదు అత్తమ్మ వాళ్ళు ఏం చెత్తాళ్ళు
టీవీ చూత్తలు వాళ్ళు
తిన్నావా
తిన్న నేను
ఏం కూర
కాకరకాయ్ చిక్కరేయ్య లేదా అని అడుగు చేద్ లేదా అని అడుగు మా అమ్మ చెక్కరేస్
తోట కూర అయిపోయింద అప్పుడే
అయిపొయింది కదరా బుజ్జి
మా మమ్మీ తెచ్చింది ఇయ్యల
తోటకూర
ఇంకా
తిన్నవా అన్నం మరి ఇది స్పీకర్ పెట్టి నీకి ఉండదా ఇది
లేదు కదా
స్పీకర్ పెట్టనికి ఉంటే మంచిగుండు గోలిలేసుకుంటన్న
అది పెట్కో ఇయర్ ఫోన్స్
ఇయర్ ఫోన్స్ హ
మ్
అగోర రుద్రాయ సుతల రుద్రాయ పాతాళ రుద్రాయ వీర రుద్ర య రుద్ర రుద్రాయ
వాళ్ళు పన్నెండు సెకండ్ని పెట్టిల్ల పన్నెండు నిమిషాలన్ పెట్ టిల్లా
సదువు ఫస్ట్ అది
ఒక్క నిమిషం అగు నువ్వు ఏదో ఒకటి మాట్లాడు అంతాలకి
చిత్తల రుద్రాయ తల తల రుద్రాయ వితల రు రుద్రాయ సుత్తల రుద్రాయ ద్రయ వీరా రుద్రాయ గోర రుద్రాయ రుద్ర రుద్రాయ సుతల రుద్రాయ రుద్రాయ వీరా రుద్రాయ గోర రుద్రాయ మాల రుద్రాయ కాల రుద్రాయ రుద్రాయ వీర రుద్రాయ రుద్రాయ డే టూ దే టుటుటు టిటుటు డే టుటుటు డే టు టు డే టు టు డే టు టు టు డే టుటు డే టుటు టూ అమ్మా కొన్ని వాటర్ తీసుకురావా
ఎన్ని సెకండ్సో ఇల్ల కనభడుతలేదు వాట్సప్ ల
కట్ జేసి మళ్ళ చేయరాదే
ఇప్పుట్కె రొండు ఫెయిల్ అయింది మా పిన్నీ వల్ల మీక్ ఎనభై రూపాయల్ తే మా పిన్ని వాళ్ళక్ ఏసిన్లంట అయితే మా పిన్నికేమో వంద రూపాల్ పడ్డయం ఇంకో పిన్నికేమో ఎనభై రూపాల్ పడ్డయంట. ఒకల్ చేసినందుకు ఒకల్ ఎత్తినందుకు ఏ క్యా వాట్సాప్లో అది పెట్టలేదు.
ఫెయిల్ అయింది.
ఏంటిది?
నీకెందుకు ఫెయిలై నీకు పల్లెదా పైసల్ మరి
ఫస్ట్ ఫస్ట్ ఏం వచ్చిందంటే నెన్ చేసినా మా పిన్నికి చేత్తే నీకు రాలే గదా ఫస్ట్ ఫోను అట్లనే రాలే కావచ్ పిన్నికి మా పిన్ని చేసింది నేన్ మా పిన్ని ఫోన్ ఎత్తుతే అది ఫెల్లుడ్ అన్ పడ్డది అడ్డంక గుడా మీ కాల్ మేం స్వీకరించాము అని ఇచ్చి మీరు కాల్కి ఎంత రేటింగ్ ఇత్తరని వాళ్ళు పెట్టిళ్ళు పమ్ అది పెట్టింది. నేన్ ఫైవ్ అను పెట్టిన మళ్ళీ అ పెట్టంగనే ఇంకో కాల్ చేయొచ్చు నెంబర్ కొట్ అని పెట్టిళ్ళు మాది ఇంకోసార్ గుడం చేత్తే అట్లనే వచ్చింది. అది కట్ చేసినంక మళ్ళ నీక్ చేస్నా
ఫైసల్ పల్లే మర్ నీకు
పల్లేగా రెండు టాస్క్లు అయిపోయినట్టు చూపెడుతాంనది. కాల్ ఎత్తకుంటే కాల్ నాట్ ఆన్సర్డ్ అన్ పడుతదంట.
హో హైడ్రోక్లోరైడ్ మోడిఫైడ్ టెన్ సల్ఫినిక్ కిస్ స్కెన్స్ సస్పెంట్ టాబ్లెట్స్ కమ్ బ్యాక్ ఎఫ్ కమ్స్ లిస్ట్ మరి పిన్ని ఎన్ని నిమిషాలు మాట్లాడిన్ దటా
ఏమో పన్నెండ్ నిమిషాల్ మాట్లాడాలే నాలుగురికి ఫోన్ చేయాలంతే
మీ డాడి జరం తక్కో అయిందా మరి
తగ్గలె ఏం తినమన్నా వద్దు వద్దు వద్దు ఎ కొంచం అన్నం పెట్టింది మా మమ్మీ తిట్టి తిన్నా
మీ బాబాయ్ పొద్దున ఫోన్ చేసిండ్ నాకు
ఏ బాబాయి
నీ నడిప్ బాబై
ఏమంటాండు?
ఏడున్నవ్ అన్ అన్నడు.
మ్ హ్
అదే అడిగిండు మీ డాడీ గురించే అడిగిండు మీ అక్కడ మీరు ఏ హాస్పిటల్ల్లో బాగా డాడీకి కొట్టు
అవునా
ఏ ఆరోగ్య శ్రీ ఫ్రీ ఉండడు తుమ్మిన దగ్గిన పైసలే తీస్కుంటరన్ చెప్పిన
ఉమ్ మ తాతా ఎం చేతండు హాస్పిటల్ కే తీసుకవాలే మా డాడ్ ని అలైతేనే పైసలు తీసుకోట్లేలేరు
అలా ఆ డాక్టర్ ఆ
ఏంటిది
అద్ అదే హాస్పిటలో ఉంటరు కాబట్టి ఆరోగ్యశీలా పైసలు పడ్డ పడ్డసూతా అల్ తీస్ కుంటాలు అంటన
అవునా
మ్ మల్లకా ప్ పేషెంట్ ల దగ్గర పైసలు తీసుకుంటాళ్ళు మళ్ళ
అవునా
అమ్మ